తీసినవ ఎప్పుడనా
తీయలేదురా
అరే ముంజేష్ బైక్ అడిగాడురా
నేను ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బర్డ్స్ పెట్టుకునే మాట్లాడ ఏంకాలే ఎందుకు అట్ల అయిందో
బగ్స్ ఉంటాయి కట్ అయితయి చెట్ చెప్పుతున్నాను మళ్ళీ ఏంకాదు ఏంకాదు అనుకుంటు
ఫస్ట్ ఎందుకు వినిపించలే
చెప్తే వినాలి
ఇదిలాస్ట్ దా వెళ్ళు అడుండి ఏం చేస్తావ్ గంట ఉన్న
ఇంటికివోయి ఏం చేయాలే
ఉండు మీ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు వచ్చేవరకు ఇంకా ఎడిపిస్తున్నవ్ హలో
హ్మ్
ఆ
టితి నల్లగా అయితె చస్తావ్
నేను కూడా అంతా అందుకే నేను అదే సోపు ఇంటి ఎత్తుకు పోతున్న
బా యన్నే సామీ ఇన్ని రోజులు కొత్త వినాసయదా
కొత్తది యాది
అట్లా కాదు ఇంకోటి కొంటే అయిపోద్దిగా
ఉన్నీలే ఇప్పుడు ఏం తెచ్చుకున్నావు నేను కూడా రూమ్ లో ఉన్నా ఆడ బనానా నీనా నైట్ తెచ్చినావో ఎప్పుడు తెచ్చినావో అవి తెచ్చుకున్న తినేకి
ఎన్ని ఒకటే కదా రెండు ఏమో తెచ్చి
ఆ ఆ అది ఐస్ క్రీమ్ నువ్వు తీసుకొని ఉండచ్చు కదా నైట్ గేడ్ దగ్గర ఉండేది
ఏమో ఏమైంది ఇప్పుడు
అదా అక్కడే పడిపోయింది
నువ్వు తీసుకోవచ్చు కదా ఏమి
ఐస్ క్రీం బండోడ్ మీల్ల మీ వాళ్ళు ఎవరు బోలే ఇంటి ఎం
అందరు వెళ్తార
ఆ
ఎక్కడ తమ్ముడూ ఎక్కడ తమ్ముడూ చెప్పూ ఎక్కడ ఏది పార్సల ఐదు నిమిషలు నుంచి పార్ ఆఫీస్ కాడ్నుంచి వస్తవా ఒక నిమిషం లో రవచ్చు ఆడ నుంచ్
మద్దిలో ఆప్తరా
ని కోసం వెయిటింగ్ బండి పెట్కోన్న టైం అయిపోలే
ఉ ఉ
తరు ఏమో గదా ట్వెల్వ్ ఐదే టువల్ అన్న వన్ అన్న అయి
ఆ
ఉమ్ అప్పుడు తినయ్ భోజనం చేయ్
ఆ
ఏదో ఒటి తినూ అ
ఆ
నీకు ని తోడు కావాల
ఆహ్
నీకు ఎవరన్న తోడు ఉండాలా లేక్పోతే తిన్లేవ్
ఉమ్ ఎట్ల తింటా నే
మాక్ ఫ్రీబస్సుల్ పెట్టుంటే బాగుండు
ఉ
మాకు ఫ్రీ బస్సు లో పెటింటే ప్రశాంతంగ బస్సు లో పోయవాలం
అ అబ్బాయిలకు పెడితే తిర్గేద పని పెట్టని తిరుగుతారని అమ్మాయిలకి మత్రమేపెట్టినరు
అ అమ్మాయిలు ఇప్పుడు తరుగట్లేర
ఎప్పుడోసరి
నువ్వు అన్నట్ల తిరిగే వాళ్ళ తీరుగుతరుగ
ఉమ్
ఎవరైనా తిరగాలసిందే తప్పదె ఈ సృష్టిలో అంతె
కూడ ఫ్రీ బస్ మీ ఉంటే బాగుంది కదా
ఉమ్ ఇద్దరం కల్సి ఇంటికి హంతరారినా
అవునులేండి గాలి
ఆ
హలో
మళ్ళీ నువ్వు ఏస్సావా కొ మళ్ళీ చేజ్జామ మళ్ళీ మాడడుతావా
టైమ్ అయిందా ఇంకా ఫైవే కదా ఫైవ్ మినిట్సే కద అయిండేది
అదే అదే ఆహా నెక్స్ట్ మాముూలుగా నువ్వు చేస్తావా లేతే మళ్ళీ కూసేపు ఉండి మళ్ళీ అట్లా మాట్లాడతావా అంటున్నా.
చేస్తా ఇక
ఆ ఓకే ఓకే ఇంటికి వేళేలోపు నాకి జితేంద్రకి చేసేయ్ నా
ఇట్లే మహితాకి నిర్మలా కి చెయ్ ను
హ్మ్
అయిపోతుంది
ఓకే ఓకే
ఆ
ఇద్దరూ నాలే ఇంకొక్కరు ఉంటే సరి కదా
హ్మ్ మౌనికాకి ఏం చెయ్య మాకు ఎవాయిడ్ చేస్తాము పోతేపాయ
నాకు రిషవ్ కలిసే తక్కువయినాయి మేబీ ఖచ్చిత మేబీ కాదు తక్కువగా ఉంటాయి, అసలు ఏం ఎవరు మాట్లాడినాను మా ఎవరు మాట్లాడునా
నేను కాయితే చెసింట ల్లి పవని ఎం చేసింది ఇంకా
పావును నాకేం చేయరా
రెండు సార్లు దేవస్థాన చెప్పిన్న
నవెల్నే వస్ చి హంట పాబ
నాకు చేసింది అబ్బా ఎప్పుడు కాలేజీ లో ఉన్నప్పుడు చేసిందా అది అంత కదే కట్ అయిపోయింది నేను మొన్న చేసింది నేను నట్ ఆఫ్ చేస్తున్నా నాకు తెలిదు
చెప్పాలి కదా అంది తిక్కలది
మ్మ్
మనిషి దిగింది బుద్ధి దిగలే
అంతే నమ్ ఇకు రసీవ్ కల్ సషన్ ఇదయా
నాకు రెండో మూడు అంతకంటే రెండో మూడు కూడా కష్టం నా కలిసి మౌనిక ఒకటి చేసిండే ఇంకా నువ్వురు రెంండడుమ చేసినావు అంతే ఇంకా ఏం అంతే మరి అందుకే చెప్ప తక్కువ మీకా సర నల రోజు చూసుకో ఫైవ్ చూసుకోొని అదే పను కా సరేనా
మ్మ్ సరే
అంటే ఎంచుకో ఫవ్ కరెక్ట్ గా
మహితా ఫైవ్ నా న్లా్ ఫైవ్ తరువాత నవీన్ ఫైవ్ అట్లా చేసిన రివ్ కాల్ త అదా
స్టార్ట్ అయింద బస్
ఇంకా లేదు రిజర్వేషన్ వాళ్ళు ఎవరో రిజర్వేషన్ వాల్ల ఎవరు ఒకరు రాలేదు దాని వల్ల ఉంది ఇంకా
కన్స చేసా మూమన్ బస్ ఏంది ఒకని కోసం ఇంత మంది వెయిట్ చేయాలా
వాళ్ళు డబ్బులు కట్టి బుక్ చేస్తారు
డబ్బులు రిటర్న్ చేస్తా నే డబ్బులు రిటర్న్ చేసేయి
ఎవరికి ఆ
ఆధార్ కార్డ్ డౌన్లోడ్
బాగుందిగా ఏంది మీ అమ్మ
మాడిమాకాయలు తీసుకురమ్మని టైమ్ కి వచేసింది బస్సు
ఇక్కడ ఎందుకు పోస్తాం మీరు టై కాస్ట్ ఎక్కువ ఉంటాది అక్కడ తీసుకున్నావాళ్ళు
ఉంటాయో వుండవో
ఎందుకుండావ్ ఇదేం ఊరు కాదా
అంత ఫాస్ట్ గా కాయావ్ కదా
కాయవు తెస్తారు టా మొత్తం ట్రాన్స్పోర్ట్ ఏ.
టైం చూసుకుంటా ఉండు.
ఓకే ఓకే
ప్రతి ఒక్కరివి రెండు కాల్స్. అంతే ఆ వేస్ట్ అయిపోతున్నాయి కదా.
రోండెందీ స్వామి. పోతున్నాయి నాలుగైదు.
నా ఇంకా దానికైతే ఐదో ఏడో. పోయినాయి.
ఆహ్. రిసీవ్డ్ అని ఓ షర్ట్ లిస్ట్ చెయ్యి.
ఆ రిసీవ్డ్ దండిగా ఒచ్చీఉంటాయి. గర్మిలాగ్. ఇడా దండిగా వచ్చేవి రిసీవ్డ్ కాల్ లు. అందుకే రిసీవ్ కల్స్ కూడా అటెం. చేయండి నువ్వే. ఎట్లా అంటే నవ్వింది, ఇన్ ఆ ఓకే ఆ నేన్ చెయ్యల.